హాలో హు బావున్నం మీరు బావున్నారా
ఆ బాన్నామండి
ఏం చేస్తున్నారు హు తిన్నా మీరు
ఉం తిన్నా మండి
ఏంది
ఉం దోస తిన్నాం
ఉహూ దోసలోకి మేము కూడా అంతే దోస చట్నీ
ఉం ఏం చేస్తున్నారు
ఏం చేయట్లేదండి పడుకొనున్న అ ఆ
నేను ఊరికే ఇప్పుడే బయటికిపోయేసి వచ్చినాము
ఏం చేస్తున్నారు ఏమైనా స్నాక్స్ తిన్నారా
స్నాక్స్ ఆ
ఉం
ఇప్పుడే సమోసా తిన్నా
ఉహు చేసినవా కొన్నావా
కొనిన్నవే
హు మీరూ ఇంట్లో ఏమనా చేస్ కోవచ్చు కదా
అంత ఓపిక లేదు లే చేసుకోవచ్చు ఇప్పుడు యాడ చేసేది
ఆ అ మీకు వంట వచ్చా
అంతగా రావు చిన్న చిన్నవైతే చేస్తాను ఏంట అ పప్పు రస త్తము ఏమన్న చిత్రనం లెమన్ రైస్
చిత్రాన్నంలె ఆ చిత్రాన్నం లెమన్ రైస్ ఒకటే కదా
పులిహోర
వచ్చా
టమాటా రైస్
ఉహు ఎట్లా చేస్తారో చెప్తారా కొంచెం
ఏది
పులిగోర
పుల్లిగోర ఏం లేదండి ఫస్ట్ తిరువాతా అక్కరా ఆకు జీలకర్ర మళ్ళ అవన్నీ వేసి మిరపకాయి వేసినాక మే మే
అంటే పచ్చిమిరపకాయ వేయాలనా ఎండు మిరపకాయ వేయాలనా
చిరువాలకు ఎండు మిరపకాయ వేస్తారు కావాలంటే పచ్చిమిరపకాయ కూడా వేస్తుంటాం
ఆ
పొడి ఉంటాదిగా పొడి వేసేస్తాం
అంటే ప్యాకెట్ లోదా ఉమ్
ఇంగా కలిపేసి ఇంగా రైస్ వేసి కలుపుకొని తింటాం అంతే
ఉమ్
ఇంగా టమాటా రైస్ అయితే టమాటో రైస్ కూడా తిరువాతి చేసేది అట్లే చేసి టమోటాలు పచ్చిమిరకాయలు వేసి ఎర్రగడ్డలేసి కొంచెం మగ్గినాక పొడ్లు కారం పొడి, దనియాల పొడి, గరం మసాలా, ఉప్పు పూ పసుపు అన్నేసి కలిపేసి మగ్గినాక ఇంగా రైస్ ఏసి కలుపుకొని తింటాం మేం
మీకు బాగా వచ్చు అనుకుంటా వంటలు ఫాస్ట్ ఫాస్ట్ గా చెప్ బాగా చేస్తారనుకుంటా ఇంట్లో
ఆడచేయం మొన్న చేసినామని గుర్తుంది బాగా మీరు మీరు చేస్తారా వంటలు
కాదు కొన్ని కొన్ని
ఉమ్
ఎగ్ రైసు
ఎగ్ రైస్ ఆ ఎగ్ రైస్ అంతే తర్వాత మామూలుగా ఏంది ఎర్రగడ్లు, మిరపకాయలు తర్వాతేసి వేస్తాం ఇంగా ఎగ్ వేసేస్తాం అవి ఇంగా పగలగొట్టి వేస్తాం ఇంగా పొడులేసి కలుపుతాము అంతే మీరు చేస్తారండి వంటలు
చేస్తామండి
ఏం చేశారు
చపాతి, పూరి ఈ రైస్ ఐటమ్స్ ఇంకా ఫ్రైడ్ ఐటమ్స్ ఆ నేను నాన్ వెజ్ చేయనండి
హు
నాన్ వెజ్ మా అమ్మ హాస్టల్ల చేస్తాను అంటే మా అమ్మ చెప్తా ఉంటుంది అప్పుడప్పుడు చేస్తా ఉంటా ఇవ ఇవైతే నార్మల్గా నేనే చేసేస్తా మా అమ్మ చెప్పకపోయినా అవి కొంచెం అంటే మధ్య మధ్యలో డౌట్ ఉన్నప్పుడు అడు ఉంటా ఉమ్ ఇంకా ఫ్రైడ్ ఐటమ్స్
మ్మ్
ఆ ఇంకా ఎగ్ కర్రీ చేస్తారు కదా ఫ్రై లాగా
మ్
ఎ టమాట రైసు లెమన్ రైసు
మ్మ్
ఒగ్గాని
మ్
మ్
ఎలా చేస్తారు అండి ఒగ్గాని
కానీ ఫస్ట్ బ అవి బొరుగులు ఉంటాయి కదా వాటిని నీళ్ళల్లో తడిపేసి పిండుకొని పక్కన ప్లేట్ లో తీసి పెట్టుకోవాలి ఇంకా ఆనియన్స్ టొమాటో పచ్చిమిర్చి కట్ చేసుకొని ఫ్రై చేయాలి అవి ఫ్రై అయిన తర్వాత ఒక అంటే పచ్చిమిర్చి కొబ్బర ఉప్పు తెలవా వేసి కారం నంచుకోవాల అన్నమాట ఆ కారంని దాట్లో వేసి ఇంకా పసుపేసి అది ఎగిన తర్వాత బొరుగులు వేసుకొని కలుపుకొని తింటాము
హ్మ్
అవును దాంట్లో కావాలంటే ఇంకా వేరి శనగాలు కూడా వేసుకోవచ్చు మ్
ట్లేం ఏం చేయరా అండి
స్నాక్స్ అంటే ఏం చేయలేదు ఇప్పటి వరకు
మ్
ఏమో చెప్పాలి
ఫోన్ జేసామండి
ఏం చేస్తున్నారు
బర్ఫీలు అ గులాబ్ జాము
అ గులాబ్ జామూన్ చేయడానికి కొంచెం టైమ్ పడుతుంది కద
టైమ్ ఏం పట్టదు ప్రాసెసు ఎక్కువ ఎ సార్ అంటే ఫస్ట్ ఆ పిండి కలుపుకొని వంటలు చేసుకొని మరి అవి ఆయిల్లో ఎయించుకొని మరి ఈ పాకం బెట్టి ఉంటం కద షుగర్ దాంట్లో కేయలా
అంటే వేసిన వెంటనే తినేయచ్చా ఇంకా టైం కొద్దిసేపు ఉన్నాక తినాల
మరి మళ్లీ చేసుకున్నట్లా అయిపోతే అ ఇంతలో ప్లాజంత అంటే పీల్చుకోని ఉంటది ఇప్పుడు మనమేసం చిన్నగా ఉంటాయి మరి ఉబ్బుతాయి కదా
ఆ అదే అంటే అది ఉబ్బడానికి కొంచెం టైం పడుతుంది కదా
దాంట్లోకి వేస్తానే కాస్తా ఉబ్బుతాయి హ్మ్
ఇంకా బొబ్బట్లు అలానే చేస్తారా
బొబ్బట్లా చెయ్యరు రాదు మ ఇంట్లో ఓన్లీ కుడాల్ కుడాల్ అన్ని చేసుకుంటాం
కుడాల్ ఎట్ల చేస్తారు
అదే ఇప్పుడు బొబ్బట్లు అన్నావే
హా
అట్లా
అంటే సేమ్ అదే పిండేనా
ఆ అదే పిండే బొబ్బట్లు అంటే ఏంటివి
బొబ్బట్లు అంటే వోలిగా డబల్
మేం వోలిగా కాకుండా ఊరికినే ఇప్పుడు కజ్జికాయలు అంటారు చూడు అట్లా చేస్తాం
మళ్ళీ అంటే డి ఆయిల్లో వేసి ఫ్రై చేస్తారా
హ్మ్
బాగుంటుందా
ఆ బావుంటది ఓ ఇఐదేను బొబ్బట్లు అంటే ఒత్తుతాం కదా ఎట్లా వోలిగా రావు అవి ఒత్తుకోకుండా ఇప్పుడు కజ్జికాయలు ఎట్లా ఎట్లా రౌండ్ గా చేసి దాని మధ్య లో పెట్టి ఇట్లా అదుముతాం కదా
అవును
అట్లే చేస్తాం
ఇంకేమండి విశేషాలు మీ ఊర్లో రంజాన్ చేస్తార
రంజనా
హ్మ్
హ్మ్ చేస్తారు ముస్లిమ్స్ చేసుకుంటారు ఆ మా పద్దన్న వాళ్ళు మసీదు కి పోయి మరి ఇ నాన్ వెజ్ చికెన్ మటన్ అన్ని చేస్తుంటారు
మీకేం పార్సల్ ఇవ్వలేదా
ఇలేదు
మీరు అడగలేదా
మా ఇంటి పక్కన లేరు ఎవరు
ఎవరో ఒకరు ఫ్రెండ్స్ ఉంటారు కదా
ఉంటరు ఈసారి ఇలా ముందువి అంత ఇత్తండ్రు
ఆహ
మా అమ్మ ఫ్రెండ్స్ అట్ల ఇత్తండ్రు
హ్మ్
ఇంకేమ్మండి
చెప్పాలి మీ ఇంట్లో చెట్లు ఉన్నాయా
ఏం చెట్లు
ఏమేనా
పూల చెట్లు ఉన్నాయి కలబంద ఉంది, జాజి పూలు ఉన్న గుండుమల్లె ఉన్నవి. జామ్ చెట్టు ఉంది, గోరింటాకు ఉంది. తుల్సి చెట్టు ఉంది ఆ ఇంగ పూల చెట్లు ఉన్నవీ తొని ఆకు తీసుకుండళ్ళండి
ఆ ప్లేస్ చేసి తీసుకోల్లండి
అంటే అది అప్పుడప్పుడు బెట్టుకుంటే బావుంటది ఆయా అంటే ఆరిపోతే ఎర్రగ్ కాట్లే
సరే అండి బాయ్
సరే అండి బాయ్